హలో
విన్నావా మన ఫ్రెండ్ కి ఇవాళ ఉదయం బాబుబుట్టాడంట
అవునా వావ్ చాలా హ్యాపీగా ఉంది తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారా నార్మల్ డెలివరీనా
ఆ ఇద్దరు బాగున్నారంట అంత సమ్యంగానే జరిగిందని వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పారు హాస్పిటల్లోనే ఉన్నారంట ఇంకా
హమ్మయ తను చాలా రో రోజులుగా కొంచెం టెన్షన్ పడింది బాబా ఎలా ఉం
అమ అలా అ ఫోటో ఇంకా పెట్టలేదు గానీ చూడ్డానికి వాళ్ళ నాన్నలాగే ఉన్నాడని అందరుూ అంటున్నారట అప్పుడే వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం మొదలైపోయింది
అవును కదా ఆ ఇ ఇట్లా మొదటి బాబు అంటే అందరికి ఎంత సంభరమో మనం ఎప్పుడు వెళ్దాం మరి చూడ్డానికి
ఇప్పుడు వెళ్తే రద్దీ ఉంటుంది పైన ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ఒక టూ డేస్ ఆగి వెళ్తే వాళ్ళు ఇంటికి వచ్చాక వెళ్దాం
అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వెళ్ళేటప్పుడు బాబు కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్దామా
ఆ అవును మంచి కాటన్ బట్టలు గాని చిన్న ఉయ్యాల అలాంటిది కానీ చూద్దాం మన ఇంటర్మీడియట్ గ్యాంగ్ అంతా కలిసి వస్తే బావుంటుంది కదా
భలే ఐడియా అందరికి ఫోన్ చేసి చెప్తాను అందరం కలిసి వెళ్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది
నిజమే తనకి ఇంటర్ పూర్తి కాగానే పెళ్ళయిపోయింది ఇప్పుడు బాబు కూడా వచ్చసాడు టైం ఎంత త్వరగా గడిపో గడిచిపోతుందో కదా
ఆ అవును రేపు మనం వెళ్తున్నాం కదా బాబు కోసం ఏం గిఫ్ట్ తీసుకుందాం నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు
ఏం కొన్నా వాళ్ళకి ఉపయోగపడాల ఉండాలి కదా మార్కెట్ లో అయితే చాలా రకాలు ఉన్నాయి
బట్టలు కొందామా కానీ అవి తర్వా త్వరగా చిన్నవైపోతాయి పైగా వాళ్ళకి ఏ రంగు బావుంటుందో కూడా తెలియదు
బట్టల కంటే బేబీ కేర్ కిట్ బావుంటుందేమో కాకపోతే పసిపిల్లలకి ఏబ్రాండ్ వాడతారో మనకు తెలీయదు కదా డాక్టర్లు ఏదైనా స్పెషల్గా చెప్తారేమో మరి
అది కూడా కరెక్టే మరి ఒక పని చేద్దామా బాబు పడుకోవడానికి ఒక చిన్న నెట్టున్న ఉయ్యాల కొందామా దోమలు రాకుండా రక్షణగా ఉంటుంది
మ్... ఇది చాలా మంచి ఐడియా పల్లెటూరులో దోమలబాద ఎక్కువ ఉంటుంది గద ఎట్లయినా అది తనకు చాలా హెల్ప్ అవుతుంది లేదంటే మంచి సాఫ్ట్ టవల్స్ బ్లాంకెట్ సెట్ చేద్దాం
బావుంది అసలు మన బడ్జెట్ ఎంత అందరం కలిసి కొందామా లేక విడిగానే కొందామా
మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే మంచి క్వాలిటీ ఉన్న పెద్ద గిఫ్ట్ వస్తుంది విడివిడిగా అంటే అన్ని ఒకే రకమైనవి అయిపోతాయి
నిజమే అందరం కలిస్తే ఒక బేబీ వాకర్ లేదా బొమ్మ సెట్ కూడా చూడొచ్చు నువ్వెప్పుడైనా మా వాట్సాప్ గ్రూప్ లో అడుగుతావా
సరే వాళ్ళు ఏమంటారో చూసినక చెప్పు సాయంత్రం టౌన్ కి వెళ్ళి కొనేద్దాం
ఓకే డన్ బాబుని ఎప్పుడైనా చూస్తామా అని నాకు చాలా ఆతృతగా ఉంది
అవును ఇందాకే మా అమ్మ చెప్పింది వాళ్ళ ఇంట్లో అస్సలు ఖాళీ లేదంట చుట్టాలందరు వచ్చేసి చాలా సందడిగా ఉందంట
అవును కదా పసిబిడ్డ అడుగు పెడితే ఆ కళ వేరు అసలు మా ఇంటి ముందర వేసిన ముగ్గు ముగ్గులు కట్టిన తోరణాలు చూస్తుంటేనే ఎంత పండగలా ఉందో
నిజమే మా చిన్నప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా పుడితే ఎంత సంబరపడే వాళ్ళమో గుర్తొస్తుంది ఇప్పుడు మన ఫ్రెండ్ కి బాబు పుట్టడం మన అందరికి పెద్ద సంతోషం
అవును తన ముఖంలో ఆనందం చూడాలని ఉంది తను ఎప్పుడూ పిల్లలంటే చాలా ఇష్టపడేది కదా ఇప్పుడు తనకే బాబు పుట్
అ అది స్విచ్ చేసి స్పిన్ బట్ట తి అంతే ఒక వన్ టూ మినిట్స్ అయితే సరిపోతాయి ఖచ్చితంగా బాబేడుపు వింటుంటే ఆ ఇల్లంతా కొత్తగా అనిపిస్తుందంట పల్లెటూరులో ఇలాంటి శుభకార్యాలు జరిగితే ఊరంతా కలిసి పంచుకుంటారు కదా అ మ్మాజాయే వేరు
అవును రేపు మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మంచి ఫోటోలు తీసుకుందాం ఆ చిట్టి చేతులు కాళ్ళు చూస్తుంటే ముద్దొస్తాయి కదా
బాబుకు దిష్టి తగలకుండా వాళ్ళ అమ్మ అప్పుడే కాటుక చుక్క కూడా పెట్టేసి ఉంటుంది ఆ పసిబిడ్డ నువ్వు చూస్తే మన టెన్షన్లన్ని మర్చిపోతాం
నిజమే ఇంత మంచి వార్త విన్నాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది సరే మరి రేపు ఉదయాన్నే తయారై వెళ్దాం అందరం కలిసి
మ్ వచ్చే వారం బాబుకి బారశాల అంట కదా మీకు ఇన్విటేషన్ వచ్చిందా మరి
అవును ఇప్పుడే ఫోన్ చేశారు ఊళ్లో అందరికి భోజనాలు పెట్టి పెద్దగా చేస్తారంట బాబుకి ఉయ్యాల వేసి పేరు పెడతారంట
నిజమే ఆ రోజు బాబుని కొత్త బట్టలతో బంగారు ఆభరణాలతో ఎలా అలంకరిస్తారో చూడాలని ఉంది పల్లెటూరులో ఈ తొట్టే వేడుకంటే చాలా పద్ధతిగా వేస్తారు
అవును ఆ రోజు ముత్తైదులంతా వచ్చి పాటలు పాడతారు కదా ఆ వాతావరణమే చాలా మంగళకరంగా ఉంటుంది అసలు బాబుకి ఏం పేరు పెడతారంటా నీకేమైనా చెప్పారా
వాళ్ళు కొని పేర్లు అనుకున్నారంట గాని ఆ రోజే ఉయ్యాలలో వేసి చెవిలో చెప్తారంట అప్పటి దాకా అది సస్పెన్స్
ఆ మరి ఆ రోజు మనం కూడా పట్టు లంగాలు వేసుకుందామా అందరం కలిసి వెళ్తే ఫోటోలు కూడా బా వస్తాయి
బావుందీ ఆ వేడుకలో పిండి వంటలు కూడా అదిరిపోతాయి ముఖ్యంగా ఆ రోజు చేసే ప్రసాదాలు భోజనాలు పక్కాగా మన ఊరు రుచితో ఉంటాయంట
అవును మా అమ్మ అదే అంటుంది బాబుకి మొదటిసారి కాటక పెట్టి ద దిష్టి తీసి ఉయ్యాల్లో వేస్తారంట ఆ వేడుక చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది
ఖచ్చితంగా మనం కూడా వెళ్ళి అక్కడ పనుల్లొ సాయం చేద్దాం మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు కూడా కొంచెం బారం తగ్గుతుంది కదా
సరే రేపు మనం ఆ వేడుకలో ఏ డ్రెస్ వేసుకోవాలో ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు మరి సెలెక్ట్ చేసుకుందాం
ఒకే డన్ ఆ రోజు కోసం నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను
వచ్చె వారం జరగబోయే ఆ శుభ కార్యం కోసం నువ్వు ఏడ్రెస్ వేసుకుంటావు నేను ఆల్రెడీ నా పట్టులంగా రెడీ చేసుకున్నాను
నేను అదే ఆలోచిస్తున్నా మన ఫ్రెండ్ వాళ్ళ బాబ్ బారసాల అంటే మామూలు విషయం కాదు కదా ఊరంతా వచ్చేలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారంట
అవును అసలు ఆ రోజు ఉయ్యాల ఉయ్యల్లొ వేసి తోరణాలు కట్టి పాటలు పాడుతూ సందడి చేస్తారు కదా పల్లెటూరి పద్ధతిలో ఆ వేడుక ఎంత మంగళకరంగా ఉంటుందో కదా
నిజమే ఆ రోజు బాబుకి ఏం పేరు పెడతారో అని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది మన ఫ్రెండ్ ఏమైనా నీకు లీక్ చేసిందా మరి
అస్సల్ చెప్పలేదు. ఆ రోజే చెవిలో చెప్తరంట అప్పటిదాకా సస్పెన్స్ లో ఉంటుంది. కానీ పేరు మాత్రం చాలా అర్థవంతంగా ఉంటుందని హింటిచ్చింది.
భలే ఉందే మరి ఆ రోజు మనం కొంచెం త్వరగా వెళ్దామా, అక్కడ పనుల్లో సాయం చేసినట్టు ఉంటుంది, మన ఫ్రెండ్తో కాసేపు ముచ్చట్లు కూడా వెయోచ్చు.
ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అప్పుడే పిండి వంటల వాసనలు మొదలవుతున్నాయంట. ఆ అరిసెలు జంతికాయలు వాసన వస్తుంటే, ఆ ఆకలి వేస్తుంది.
అవును శుభకార్యమంటే ఆ పిండి వంటలు సందడే కదా! అసలు బాబును ఉయ్యాలలో వేసి ఊపుతుంటే, ఆ పసు బిడ్డ నవ్వు చూడాలని ఎంత మురిపంగా ఉందో నాకు.
అవును మన ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారంట కదా. చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఓకేె డ్రెస్ కోడ్లో అలా ఫోటోలు తీసుకుందం.
మంచి ఐడియా అందరం ఒకే రకమైన గాజులు లేదా పువ్వులు పెట్టుకుంటే ఫోటోలు అదిరిపోతాయి. ఆ రోజు కోసం నేను ఇప్పుడే వెయిట్ చేస్తున్నాను.
నేను అంతే రేపు నైట్ టౌన్ కి వెళ్ళేటప్పుడు ఏమైనా మ్యాచింగ్ వస్తువులు కొందామా?
ఆ కొందాం వచ్చేవారం ఫంక్షన్ కదా మనం, మనం ఆ రోజు కేవలం గెస్ట్ లా వెళ్ళి రావడం గాదు ఏదైనా స్పెషల్గా
అవును నాకు కూడా అదే అనిపిస్తుం ది మన ఫ్రెండ్ కి బాబు పుట్టిన తర్వాత ఇదే కదా మొదటి పెద్ద వేడుక. మనం అందరం కలిసి ఓకే సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం.
బలే ఐడియా. ఒక పని చేద్దామా మన ఇంటర్మడియట్ గ్రూప్ ఫోటోలు తన పెళ్లి ఫోటోలు ఇవన్నీ కల్పి ఒక చిన్న వీడియో మెమొరీ లాగా చేసి, అక్కడ అందరి ముందు ప్లే చేద్దామా
వావ్ అది చాలా ఎమోషనల్ గా సంతోషంగా ఉంటుంది. తను పాత జ్ఞాపకాలు చూసి ఖచ్చితంగా మురిసిపోతుంది. ఇంకొకటి మనం అందరం కలిసి బాబు కోసం ఒక ఇయ్యాల పాట పాడదామా?
పాట అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలే గానీ, అందరం కలిసి పాడితే అసందడి వేరే ఉంటుంది. ఆ పాతకాల పాటలకి మన వంతుగా కొంచెం కొత్తదనం అద్దుదం. హలో
హలో
ఆ ఉన్నవా?
ఆ ఉన్నాను చెప్పు.
మ్ అదే కొత్త పాటలు మనం పాడుదాం మరి పాటలు.
ఖచ్చితంగా మరి ఆ రోజు మనం అందరికంటే అందరం ఒకే రకమైన పువ్వులు, గాజులు వేసుకుందాం. పల్లెటూరిస్ శుభకార్యాల్లో ఆ పద్ధతి చూస్తుంటేనే కనుల పండగ్గా ఉంటుంది.
అవును ఇంకా మనం ఫ్రెండ్స్ కి తెలియకుండా బాబు పేరుతో ఒక చిన్న ఫోటో ఆల్బమ్ లాంటిది తయారూ చేయిద్దం. అందులో తన సీమంతం నుంచి బాబు పుట్టే వరకు ఉన్న విశేషాల గురించి రాద్దాం.
బలే ప్లాన్ వేసావు. అది తనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మరి ఆ రోజు మనం అక్కడా వడ్డానంలో కానీ, ముగ్గులు వేయ్యడంలో కానీ, సాయం చేద్దామా!
తప్పకుండా పనులు చేస్తు ముచ్చట్లు చెప్పుకోవడమే కదా అసలైన సంతోషం. ఆ రోజు ఫోటోలు తియడానికి మన ఫ్రెండ్ ఒకరు కెమెరా కూడా తెస్తానన్నారు.
అది ఇంకా బాగుంటుంది ఆ చిట్టి బాబుని మన చే తిలో తీసుకొని దిష్టి తీసి, అందరం కలిసి ఇచ్చే ఆశీర్వాదం కంటే పెద్ద ప్లాన్ ఏముంటుంది. చెప్పు.
నిజమే ఆ రోజు కోసం నేను ఇప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశాను, చాలా ఎక్సైటింగ్ ఉంది కదా. అ
అవును సరే మరి రేపు ఆ ఫోన్ లన్ని కలెక్ట్ చేద్దాం, నేను అందరికీ మెసేజ్ చేస్తాను.
సరే చెయ్యి మరి నేను కూడ ఇగా దాని గురించి ప్లాన్ చేసుకుంటను. ఉంటాను.
ఆ సరే మరి.
మ్ బాయ్
బాయ్